హలో హలో
హలో హలో
ఏం చేతానవ్రా
ఏమున్నైరా ఏం లేద్. ఇప్పుడే స్కూల్ పోయొచ్చిన. ఇలా బాక్స్ పట్టుకపోయినవ్. బాక్స్ వాష్ చేశిన. ఏం చేత్తానవ్ ఫుల్డే పెట్టిండు ఈ రోజునుండి సారు. ఫుల్డే ఎళ్ళాలి.
ఇంక డే మొత్తం కంప్లీట్గా మరి పత్యం మధ్యాహ్నం ఎక్కడ తింటరు.
మధ్యాహ్నం
ఎక్కడ తింటరు.
బాక్స్ పట్టుకోమని చెప్తానా. బాక్స్ వాష్ చేసుకున్న తోముకుం
ఆహా అంటే స్కూల్ లో కాదు గదా బయట గదా మీరు తిరిగేదీ.
ఉహూ తిరగాలి
ఆ
తిరిగి మళ్ళ స్కూల్ కి వెళ్ళాలి స్కూల్ లో ఫోన్ చేస్తా లేకపోతే మళ్ళ కొంచెం హ్మ్ తగ్గినాక మళ్ళా మళ్ళా సాయంత్రం తిరగాల ఇట్లుంటది
ఆహా
అంటే ఈరోజు వెళ్ళాం కానీ ఈడ మీటింగ్ పెట్ వస్తాయి టీటిసి అప్లై చేసిన వచ్చింది కానీ మార్క్స్ థర్టీ ఫైవ్ వచ్చిన ర్యాంక్ ఫైవ్ థౌజండ్ వచ్చింది
ఎ పాస్ థర్టీ ఫైవ్ కే కదా మరి ఇంకే పాస్ అయినావు కదా
హ్మ్ అయినాగానే పోబుద్దు అయిత లేదు
ఏడ వడతదో సీటు
ఏమో తెలవదు కానీ మార్క్స్ తక్కువ వచ్చిన గిల్టీ ఫీలింగ్ ఉన్నా నాకేమో ఏం మావోలేమో ఏం
పిచ్చి చాలా మంది పాసే గారు ఇంక ను
గదే చెప్తాల్ అందరూ ఇంకా నువ్వు ప్రాక్టీస్ చేయకుండా, ప్రిపేర్ కాకుండా రాత్తేనే నువ్ థర్టీ ఫైవ్ మార్క్స్, వచ్చి పాస్ అయినావ్ ప్రిపేర్ అనీ అంటాళ్లు. పో రాద్ నీ ఫైవ్ తౌసాండ్ కే ఒక ఆమె ఫైవ్ తౌసాండ్ కీమో ర్యాంక్ అసలు ర్యాంకు రాదు ఆ సీట్ రాదని ఇంకో అన్నది వెరిఫికేషన్ ఆప్షన్ నా కచ్చింది సీట్ రాకుండ వెరిఫికేషన్ ఆప్ష నచ్చనా ఎట్లాత్తదీ అని ఇంకో ఆమె అడిగింది
అచ్చిన ఆపర్చునిటీనీ వడకోట్టుకోకే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్
చేయి అదే అంటనా
ఆ ఎందుకు పోగొట్టుకున్నాడు ము ఇప్పుడు
టూ ఇయర్స్ చదవద్దా
చదువురా ఇప్పుడు టీటీసీ అంటే నువ్వు పెద్ద చదువుడు ఏముంది ఇప్పుడు స్కూల్లో చెప్పుకుంటూ కూడా చదువుకో
ఉందటా అమేయేప్పింది నాకు
కంటిన్యూగా కంటిన్యూగా చేయ
డిఎడి డిఏడి బిఏడా డిఏడా నువ్వు అనేది బిఏడి కాదు డిఏడ్ కూడ ఉన్నదట అడుగు ఆమే అన్నది
కాదురా ఏదో ఒకటి చూస్ చేసుకుంట పోతనే కదా ల లక్కు కొద్ది వస్తే మంచిదే కదా
అదే కాని నేను మళ్ళీ ఎగ్జామ్ రాయాలన అంటే బుద్ధులే కొంచెంమన్నా రాయ సార్ పెట్టేదాకా పట్టుబట్టినవ్ ఇప్పుడేమో అట్లా అంటానవ్ నీకు వెరిఫికేషన్ ఆప్షన్ వచ్చినాక పోవడానికి ఏమయితందే సార్ని అయితే ఒకసారి అడుగండి ఆ సార్ కూడా ఇచ్చిండు
అయినా అది కంటిన్యూ చేయాల ని ఏముండదు అనుకుంటున్నా నాకు తెలిసి టీటిసీ చేసేవాళ్ళు స్కూలింగ్ కూడా చెప్తారు
అవసరం లేదు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వస్తేనే వెళ్ళాలి చి గవర్నమెంట్ కాలేజీలు వస్తే నార్మల్గా ప్రైవేట్లు లో వస్తే మేనేజ్ చేసుకోవచ్చు మన తోటి
ఆ
అట్లా ఆప్షన్ ఉన్నాయి ఇప్పుడు అలా మట్లగా ఇట్లగా నార్మల్గా డబ్బులు కట్టేసి అటెండెన్స్ పర్సంటేజ్ కండోనేషన్ ఫీజు
చేసుకోవచ్చు నువ్వేం అట్లా థింగ్ చేసి వెళ్ళకుండా వల్లోటి విళ్ళోటి అంటాలని థింగ్ చేసి
వాళ్ళు ఎవర ఏమంటారు అన్నయ్యే అంటాడు పోదాం పా అని నాదే నేనే వద్దని అంటాన అన్నయ్య పోదాం పా అంటాడు అన్నయ్యది ఏం లేదు పాపం
ఆ బయట వాళ్ళు ఎవరో వస్తదా సీట్ వస్తదా అదేదో అ అంటున్నారు అన్నావుగా దానికి ఎందుకు భయపడుతున్నవు అంటున్నా
ఆమె అన్నదాన్ని కాదు నాకే ఓపికలే పోబుద్ధి కాలే అని ఇట్లా చెప్పేషీనా మా వోళ్ళకే చెప్తే అక్కడ ఆమె అన్నది అంతే కష్టమే నీకు వెరిఫికేషన్ ఆప్షన్ వచ్చినంక నువ్వేది మరి ఎందుకు పోను అంటా అన్నావ్ అని ఆమె అన్నది
వెల్లు చిట్టి ఏం కాదు మంచనే ఉంటది
డబ్బులు కావాలే దానికి డబ్బులు అవసరం లే దానికి అని ఓగలు అంటల్లూ డబ్బులు కావాలి దానికి అని ఓగలు అంటల్లురు
తర్వాత ఒకవేళ పో అన్ని చేసి
నాతోటి మొన్ననే జాయిన్ అయిన కొత్తగా స్కూల్ లో మా నా నాద నాద్దగారనే నే సెంటర్ వడ్డది అవకు ఎంతొచ్చింది తెలుసా సెవెంటీన్ హండ్రెడ్ ర్యాంక్ ఒచ్చింది ఫైవ్ తౌసంద్ ఎక్కడనో సెవన్ హండ్రెడ్ ఎక్కన్నో ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అంతేమకు ఫిఫ్టీన్ మార్క్స్ కోషనై ఫిఫ్టీ మార్క్స్ తిస్ సెవెన్టీన్ హండ్రెడ్ అట అంటే వాళ్ళు ఎస్ టి
అవును వాళ్ళు కేటగిరీని కూడా చూత్తారు కదా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
ఏం గాదు తీ
చార్న ఐతే లీవ్ అడిగిన నేను ఫిఫ్త్ వరకు ఏ రోజన్నా రానని చెప్పేసి అడిగినా
ఆ
ఎట్లుంటది
ప్రిపేర్ అయిందన్ నేను నాకు మస్తు గిల్ టు ఎట్లంటే ఒక టెన్ డేస్ కరక్ కొంచెం ప్రిపేర్ అయితే అయిపో ఒక బుక్ తెసుకోకు
ఏం కాదే బబు పాస్ పాస్ అవ్వుడే గిల్టీ అంట పాస్ అవుడే గొప్పగా ఇప్పుడు ఆ
చూడాలి ఎట్లుంటదో సిచ్యువేషన్ రేపు ఒక్క రోజే స్కూల్ పోయి మొత్తం తాడ్ కెళ్ళనా లేకపోతే రేపేవెళ్ళనా ఏమర్ధం కావట్లా
ఏం కాదులే ఎల్లు ఏముంది
ఏం లేదు ఇవాళ ఇప్పుడే వచ్చా స్నానం చేయాలి ఇవాళ బాగా చికాకు పుడుతుంది తిప్పుడు ఎక్కువయింది ఈ రోజు సో మాట్లాడదామని చేసిన
అదే నేను కూడా అనుకున్నా పొద్దున్న నుంచి చేత్తే అయిపోవు కదా రేపు లేదా హాలిడే మీకు
ఆ
రేపు హాలిడే లేదా
రేపేమ్ హాలిడేరా
రేప్ తెలంగాణ ఫార్మేషన్ డే రా
ఏ ఇయడు ఏ ఫస్ట్ టు టెన్త్ వరకు ఎవ్వరు లీవ్స్ పెట్టద్దు ఎవ్వరు ఏం చెప్పద్దు ఏమన్నా చెప్పినా కూడా బాగోదు అని ముందే ఇవాళ్ళ మీటింగ్ పెటి మీటింగ్ ల చెప్పింరు సారు అయినా నేను సిగ్గు లేకుండా పోయి అడిగిఅచ్చినా ఫస్ట్ నేను ఇట్లా దాసిన సార్ ఫస్ట్ సెకండ్ నుండి ఫిఫ్త్ వరకి హ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది నేను ఏ రోజు అన్నా వెళ్తా సార్ ఒక రోజు లీవ్ ఇవ్వండి అన్నా అ మా వాళ్ళకి చెప్తే అద్దు ఇప్పుడే మీటింగ్ పెట్టిండే ఇప్పుడే మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టింనంక పోయి అడిగితే దొబ్బుతడు అని మా వాళ్ళు ఇగ ఇదంతేందని వాళ్ళకి చెప్పకుండా పోయి డైరక్ట్ అడిగి అచ్చినా అంతే అర్ధం కాలే
మాకు రేపు హాలిడే వర్క్ ఉండదు మంచిగా మెల్లగా లేచి
మార్నింగ్ కాలిగనే ఉంటన్న సార్ అక్చుఅల్లీ లగాని ఇ గ ఎందుకని ఇబ్బంది పెట్టుడని ఊకుండుడు అయితాంది.
వోయ్యమో అట్లా కూడా ఫీల్ అయితున్నా నాకు ఎయిట్ నుంచి నైన్ వరకు మీటింగ్ ఉంటుంది నైన్ తర్వాత మాట్లాడుకుంటూ వర్క్ చేసు కోచ్చు అట్లేము ఉండదు.
అవునా
హ్మ్ మా మార్నింగే ఎయిట్ నుంచి నైన్ వరకు కంటిన్యూగా మీట్ ఉంటది.
కోని నేను ఫోన్ చేయ్యలే ఇవళ
లెవన్కి, ట్వల్కి రోజు వర్క్ ఉన్నప్పుడు లెవన్కి, ట్వల్కి ఎందుకు లే స్తా సెవెన్ తథర్టీకి లేస్ త రోజు లాగిన్ అవ్వాలి కాబట్టి
అవునా
సరే నా నాకు వర్క్ ఏ టైం ఉంటది అనుకుంటు న్నవ్
ఏమో నాకు అసలు ఇవాళ నేను ఏమో నేను ఎక్కువ సండేస్ ఏ చేత్తా కదా అప్పుడు ఖచ్చితంగా నువ్వు లెవెన్ టువ్వేల్ ఏ అయితది.
అవును స సాటర్డే సండేస్ చె స్తావ్ కాబట్టి నాకు లెవన్ ట్వల్ కె లేస్త కంపల్సరీ ఆ డేస్
అదే నాకు అట్లనే అలవాటు అయింది, ఇప్పుడు కూడా కాకపోతే మళ్ళీ ఎక్కువ సాయంత్రం మే చేత్తా. ఓన్లీ సండేసే చేత్త సండే లే మార్నింగ్ చేత్త నార్మల్ డేస్ అయితే ఈవినింగ్ చేస్తా అట్లా నాకు ఎయి టెన్ లెవెన్ అని అనుకుంటన్న నేను మళ్ళ అప్పుడు ఇంకా ఆమె లాగిన్ అవ్వడానికి టువెల్ అయితది వన్ అయితది కాబట్టి బ్రష్ చేస్తది అని చెప్పినవు కదా
హుమ్
అట్లా నాకు తను చేబట్టి ఇగ నువ్వు కూడా గంతే తీ అని అట్లా అనుకున్నా మీరు కూడా లేవనికి టువలికే కావచ్చు లాగిన్ అనుకున్నా.
అట్లేం లేదు కరెంట్ పోయింది నాది
మ్మ్ హ్మ్ ఇంగా
మా ఆఫీసోళ్లు కూడా ఒకోరికి షిఫ్ట్ లు స్టార్ట్ అయితున్నాయి నాకు కూడా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నుంచి నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయితు
అవునా
ఆ షిఫ్ట్ స్టార్ట్ అయి ఆఫీస్ కెళ్ళాలి మా ఆఫీసోల్లందరం ఇక్కడి
మా ఫ్రెండ్ రాల ఇవాళ మీటింగ్ కు ఈ ఫోన్ మీద ఫోన్లు చేస్తాంది
పొద్దున స్కూటీ తీసుకెళ్లిండు పొద్దున మా ఆఫీస్ ఆయిన స్కూటీ తీసుకెళ్ళిండు ఇత్తా అని కాల్ చేస్తున్నట్టున్నాడు మాట్లాడుతన్నావు కదా
అవును
ఇన పడుతుందా నేను మాట్లాడేది అంటే ఒకసారి అటు కాల్ చేస్తలే మరి తర్వాత సర్లే మరి బాయ్